హలా
ఆ టైం అయిందని కట్జే అయిపోయింది అయిపోయింది మళ్ళ ఒకటి చేయమందం అనుకున్న ఇదొక్కటి చేసి మళ్ళ టూ నువ్ చేసేస్తే, ఓ పని అయిపోద్దనీ రెండుండన్. చేసుకుంటే బెటర్ గదా
ఊహు
వేరేవ్వరనా ఇంగ మంది లేకుంటే మనమన్న ఏసుకుంటే
అందరికి మనం చెప్పినం, మనమే చేసుకుంటలేం.
మనం చేసుకున్నా పర్లేదు మళ్ళ ఇప్పుడు ఎయిటీ రూపీస్ ఒస్తాయనంటారు గదా, ఒకవేళ ఒస్తే అది గూడా బెటర్ గదా ఇప్పుడు.
ఊమ్ అందుకే ఆమెకు అయ్ అయిపోయినయ్ ఇగ ఇవిట్నీ పావనత్తమ్మ ఈ వీట్ని చేస్తాంది మళ్ళీ.
ఆ ఆ చేస్తన్
ఏదన్న టాపికూ
ఏమున్నయ్ ఏమున్నయ్ వాతావరణం ఎట్లుంది మీ దగ్గర
మా దగ్గర ఫుల్లు హాట్ హాట్ గున్నది
ఉష్ణవత
ఆ అవ్వు ఉష్ణోగ్రత ఫుల్లు
అవునా మా దగ్గర గూడా చాలా ఘోరంగ ఉంది అసలు, బయటికి ఎళ్ళేటట్టే లేదు.
ఊ వర్షాలు ఉన్నాయంటారు గాని వర్షాలు ఏం వాతావరణం అయితే చేంజ్ ఏం అయితలేదు
ఆహ పరిసరాలు లేవు. పల్లెటూరుకిి సిటీకిి ఉన్న తేడాలు ఏమనిపిస్తయి మీకు? కు
సిటీ ఎప్పటికీ చెత్త చెదారం రోగాలత్ తోటి కూడా ఉంటది, పల్లెటూరు ఎప్పటికి స్వచ్ఛందంగా స్వచ్ఛమైన గాలి ఎప్పటికి సం
అది కూడా ఒక పాయింటే దాంట్లో కూడా. స్వచ్ఛమైన టీచ, స్వచ్ఛమైన మనసు అంటే మనుషులు గళ్ళ మనుషులు ఉంటరు కదా.
ఆఆ
అలాగ సిటీలేమో కలుషితమైన, ఆహారం అయినా కలుషితంగనే ఉంటంది గాలి అయినా నీరు అయినా, ఏదైనా కలుషితం పల్లెటూరు లల్లా స్వచ్
ఉమ్ స్వచ్ఛంగా ఉంటయి, సిటీలల్లా ఎవరింట్లలల్లా వాళ్ళు లే ఉంటరు, ఒకరితోటి ఒకరు మాట్లాడుకోరు, అదే మన పల్లెటూర్లల్ల ఇట్ల ఏన్నైనా ఒక పది మందిమి కూసుంటం, మంచిగా కలిసి కట్టుగా అన్ని కష్టాలు సుఖాలు అన్ని విధాలుగా చెప్పుకుంటాం. మీము మా ఇంట్ల లేకుంటే మీరు అట్ల తేసుకొని తింటం చేత్తం అదే ప సిటీలల్ల పోయి రూమ్లలో ఉంటే తలుపులు ఏసుకొని, తాళాలు ఏసుకొని ఉంటే, వీళ్ళని మందలిచ్చిన వాళ్ళు ఉం ఉండరు వాళ్ళని మందలిచ్చినోళ్ళు ఉండరు
ఉమ్
సిటీ అంటేనే పెద్ద బోరు
ఆ బోరు ఒకవేళ ఎవరన్న చడిపోయిన గుడ పెద్దగా రెస్పాన్స్ అంత ఏం ఉండదు అక్కడ, ఇక్కడ అయితే అందరు మన కులమయినా కాకున్నఅందరు వచ్చి చూసిపోతా ఉంటరు, అక్కడయితే తెలుస్తేనే వెళ్తరు కదా.
ఉమ్ పల్లెటూళ్లలో ఫస్ట్ చనిపోయిన కాడి నుంచి మొదలు పెడితే దినాల ఎల్లేదాకా అందరు చుట్టాలు వస్తాండ్రు అన్ని ఉమ్ ప్రోగ్రాం పెద్ పెద్దగా మంచిగా చేసుకుంటరు, అదే సిటీల ఒక్కసారి చనిపోయినప్పుడు పోతే మళ్ళీ ఎప్పుడో ఇగ దినాలకు కూడా గుడ పోతే పోతరు లేకపోతే లేదు.
ఆ మళ్ళీ అక్కడ ఉండడానికి కూడా ఇరుకు ఇరుకు గదులు ఉంటయి. లో పోలండ చిన్న చిన్న ప్లేస్ కూడా చిన్న చిన్నగా ఉంటది కాబట్టి, మంది వచ్చినా ఉండలేరు అడ్జస్ట్ గాలేరక్కడ.
ఎంబటె వస్తే ఎంబటె పోతరు, మన పల్లెటూర్లలా పది రోజులు ఉండాలన్నా ఉంటరు.
ఆ
తరు
అదే ఇక్కడ అయితే మామూలుగా ఎండాకాలంలో బయట పడుకోవడం లాంటిది, లేకపోతే ము చెట్లు పొద్దున కూలికి పోయోచ్చి మధ్యాహ్నం వరకు, చెట్ల కింద కూర్చుంటరు కదా.
ఆ చెట్ల కింద కూర్చొని ముచెట్లు పెట్టడం, పచ్చీసులాటని ఆటలాడడం.
ఉమ్
మంచి టైమ్ పాస్. బాగుంటది పల్లెటూర్లల్ల, ఇప్పుడు సిటీ నుంచి కూడా పల్లెటూర్లల్లకొచ్చి చానా వరకు రు టైం స్పెండ్ ఆ గడిపిపోతా ఉంటారు
అదే అదే పల్లెటూర్లలో దొరికేది అంటే పల్లెటూర్లలో చెట్లు కూడా అన్ని సొంతంగా పెట్టుకుంటారు ఒకరింట్లో ఉన్న చెట్లు అంటే ఒకరింట్లో ఉన్న కాయలు ఇంకోరి ఇంట్లో తెంపుకుంటారు లేనిది ఇస్తా ఉంటారు సిటీ లో అయితే అన్ని కొనుక్కు రావాల్సి వస్తుంది కదా
అన్ని కొనుక్కు రావాలే ఓక చెట్టు కూడా ఉండదు కాబట్టే సిటీ లో బాగా ఎండలు మండి
మండిపోతాయి గాలి కూడా స్వచ్ స్వచ్చమైన గాలి దొరకదు కార్బన్ డైఆక్సైడే ఉంటాది ఆక్సిజన్ దొరకదు
మ్మ్ చానా ఇబ్బంది ఎండాకాలం వస్తే వర్షాకాలం వస్తే వర్షాకాలం వస్తే కూడా నీ నీళ్ళు బయటికేళ్ళలేకుండా అంత మురుకు కాల్వలు వాటికి దోమలు అవి వచ్చి మళ్ళ మమ్ కుట్టడం అంతా
రోగాలు వస్తా ఉంటాయి అదే పల్లెటూర్లలో అయితే ఇంకా అవి అంటే దోమలు నివారణకు మెడిసి తేనె ఏమన్నా వేస్తారు కాద పోగ వేయడం దోమతేర లాంటివి వేయ్యడం
సిటీలా ఎప్పటికీ దోమతెరలతోటే పడుకుంటారు
ఆ
ఎండాకాలం వత్తే ఏసీలు లేకుంటా ఉండలేరు
ఆ
మ్మ్
అదే ఆ ఎండాకాలం వచ్చే ఇగ ఆ కూలర్లు అయినా ఏసీలయినా వాటికే సరిపోద్ది వాళ్ళ సంపా మొత్తం ఈ పల్లెటూర్లలో అయితే అదేమ్ ఉండదు ఎప్పుడో ఒకసారి పెట్టుకుంట్రు మొత్తం చెట్ల కిందనే అయితాది కాలం గడపడం
మ్మ్
నైటే తిన్నా
ఏదైనా పల్లెటూరు తోటే బాగుంటది అసలు
ఆ ఇంకేం ఉన్నాయి పల్లెటూరుకున్న రోడ్లె ఎంబెటా కూడా చాలా చెట్లు ఉంటాయి పల్లెటూర్లలో మొత్తం చెట్లన్ని కొట్టేసి అభివృద్ధి కొట్టేసి అభివృద్ధి కోసం మెత్తం అన్ని కొట్టేసి పెద్ద పెద్ద రోడ్లు చేస్తరు
మేడారం దగ్గర ఇప్పుడు అప్పుడు చెట్లు ఉండే చెట్ చెట్ల నీడకు చల్లగా అందరు ఎవ్వరైనా చెట్ల నీడకు నిలబడేది ఈ సంవత్సరం మేడార మ్మ్ చేయబట్టి రోడ్లు చేబట్టి పెద్ద పెద్ద రోడ్ లేయాలే జనాలు ఎక్కువత్తారని చెట్లు మొత్తం కొట్టేసి డబల్ రోడ్ ఏసి అవన్నీ చేసి ఇప్పుడు మేడారం గుర్తుపట్టకుండా తయారయింది
చ్
ఇట్లా చేస్తారు ఇప్పుడు చెట్లు ఎక్కడకి పోయినా అందుకే ఇప్పుడు చెట్లన్నీ నరికేస్తారనే చెట్లు నాటాలే చెట్లు ఉంటేనే వర్షాలు పడతాయి అది గవర్నమెంట్ ఇప్పుడు నర్సరీ అని స్టార్ట్ చేసి చెట్లు అడవిలో చెట్లు కోతులకు కూడా ఆహారం ఏం దొరకట్లేదు ఏం లేదు కాబట్టి
చ్
చెట్లు పెడితే ఏమైన్నా పండ్లొ గిడ్లొ ఆ పండ్లు ఇట్ల ఏమన్నా కాస్తే ఆ కోతులు అన్న దిన్ కోతులకు కూడా ఆహారం అవేం లేకుండా అయిపోయింది
ఆహ అ చిన్న గింజలు లాంటివి పోస్తా ఉంటారు కదా కొంచెం ఉన్నవాళ్ళు ఇవతల ఆంటీ వాళ్ళు చిన్న గింజలు లాంటి గింజలు కొన్ని పో అడవిన పోసి వస్తా ఉంటారు కదా
ఉమ్ త్త గింజలు సపోట గింజలు ఇవన్నీ తీసుకపోయి అడవిలో పోస్తారు చెట్లులో కూడా నర్సర్లేగా అది తీసుకపోయి కూడా అడవిలో నాటతారు
ఆ చ్ ఏయ్
కోతులలకు ఇప్పుడు వాటర్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉన్నది అసలు
ఆహా
ఇప్పుడు వాగులు వంకలు ఆల్రెడీ ఏ వాగులలా నీళ్లు పారుతనే లేవు
ఆహా
అవి ఎక్కడికి ఆ ఎక్కడ తాగుతానియో ఎట్లా బతుకుతానియోయి ఇంత ఎండలు కొడతనే మనమే ఇంతకెళ్ళి బయటికి వెళ్ళకుండా తాగడానికి నీళ్ళలు దొరకలేవు కష్టమై తాంది మరి ఆ కోతులకు ఎట్లా ఉందో ఎట్లా తాగుతానియో ఎట్లాంటానియో వాటికి మేత ఎక్క నుండి దొరుకుతందో
ఉ కొన్ని ఊర్లలో ఇగా ఇండ్లలో ఎకబడి తింటా ఉంటాయి వాటికి ఆకలేసి కొన్ని ఊర్ల ఏమో ఊళ్ళకి రానియకుండా ఆపుతారు కాబట్టి ఏమ్ అమ్ళ వల్ల సైడ్ అయితే ఇండ్లలకి వచ్చీ అన్నం నాన్నెతకపోయి తింటా అంటే వాటికి ఆహారం దొరకక
కదా మరి మనం మూడు పూటలు తినేట వాళ్ళమే ఒక్క పూట తినకుంటే ఇట్ననో అవుతుంది వాటికి మూడు పూటలలా ఒక్క పూట దొరికిన చాలని వాటి బాధ
ఆ అది కూడా నిజం
ఎంత ఇబ్బంది
చ్ ఇక వితే చాలన్నా పల్లెటూర్లలో ఏంకోన్నా తక్కువ రేట్లలో వస్తూ ఉంటాయి కానీ సిటీలలో ఏదైనా చాలా రేట్ ఉంటది రేటు తగ్గట్టు మనం ఒకటి కొంటాను ఏవైనా
సిటీలో ప్రతిదీ కొనుక్కోవాలి మన పల్లెటూర్లలో ప్రతి ఒక్క ఒక్కరు ఇంటి దగ్గరనే ఇప్పుడు ఏ కూరగాయలు కావాలన్నా మన ఇంటి దగ్గరనం పండించుకని తింటాం సిటీలలా కరివేపాకు కా నుంచి కొనుక్
ఆ ల వేపు పుల్ల కూడా కొనుకో వేప పూల్లల కానుండి కొనుక్కోవాలి అదే మన ఊళ్ళలో అయితే చెట్లకున్న ఈరుసుకొని మామూలుగా చేస్తా అంటారు అ ఆ ఉ ఊ ఉ ఉ ఊ ఆఓ ఆ విశేషాలు
ఒకే అక్కడ కోళ్ళలను బాతులను ఏమన్నా సకుతర
కోళ్లనే అంటే ఇంటి పక్కన వాళ్ళ శాతనే తిడతా ఉంటాం అస్సలు సాత్తరు మేకల రాజునే తిడతావా ఏ తిడతాం వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంచుకోకుండా వేరేటోళ్ళ ఇంటి పంపిస్తే కోపం వచ్చి తిడతా ఉంటాం అయి ఆగం చేస్తే ఏ జాతి కుక్కలను సాతం మేము
ఊ ఉండాలి కదా అన్ని కోళ్ళు కుక్కలు ఇంట్లా పల్లెటూరు కాబట్టి అన్ని విధాలుగా ఉండాలి సిటీల అంటే ఏది ఉండదు కాబట్టి
కుక్కలను చదుతాం దానికి అన్నం వేస్తాం అంతే ఇగ కోళ్లు అంటే ఇగ ఆయనకి ఇష్టం ఉండదని కోళ్లు సాధం
ఉహు
ఊ